హాయ్ అక్క
ఆ.. హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు
సిస్టర్ మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం సిస్టర్ తిన్నారా.. తిన్న
అలా పడుకున్నాను రిలాక్స్ రిలాక్స్ కోసం
ఊ అవునా ఉ ఆ తిన్నామండి
ఏంటి స్పెషల్ ఇవాలా
ఇరువాలా చికెన్ కర్రీ జేసుకున్నాము
పర్ ఏమి ఈ రోజు చికెను నార్మల్ గా సండేస్ అప్పుడు చేస్తారు కదా
నమో
తినాలి అనిపిస్తే తెచ్చేసుకుంటారు అయితే
ఆ హ తెచ్చుకున్నాము తిన్నాము మామూలుగా చెరువు దగ్గర చాపల్ బడతారు ఇంకా
ఆహా చెరువు దగ్గర అరే ఇంకేంటియితే కొనాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు కావాల అనుకుంటే అప్పుడు తెచ్చుకొని చేసుకొని తింటూ ఉండ
ఆ అవునండి చెరువు దగ్గరికి ఎళ్తే చాపలు పడతారు చిన్న చేపల లు పెద్ద చాపలు ఉలుసులు
ఆహా అన్ని రకాల చాపలు ఉంటాయా